అసందా
నమస్తే నమస్తే మేడంమ్ నేను బాగున్నారా
మీరు బాగున్నారా
ఇప్పుడు వినిపిస్తుంది క్లారిటీగా ఉంది
అ తిన్నారా
తిన్నామండి మీరు
ఆ తిన్నాం ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇంక ఇంకేమి మామూలే రొటీనే మేము వేస్తాం పల్లెటూరు మాది కొంచెం ఏదో పని ఇంట్లో పనులు బయట పనులు ఏదో ఇంకా మీ నాకు చెప్పాలంటే తోట పనులు లేవు నాకి
అవును ఊర్లో వా కే కొన్ని పనులు ఎక్కువ ఉంటాయి
అయినా నాకు మా తోటలు యడున్నాయో కూడా నేను చూ టూ త్రీ ఇయర్స్ అయింది చూడక.
అవునా
చూడక త్రీ ఇయర్స్ అయిది ఈ ఊర్లో పల్లెలో వున్యా మా ఊర్లో వున్యా అవి చూడక త్రీ ఇయర్స్ అయింది.
ఆవులు ఉన్నాయా మీకు
వాళ్ళు చూసుకుంటారు అక్కడే మా అత్త మేము సపరేట్ ఉన్నామా. ఉ ఆ మా అత్త మా మామ్మ మా మరిది వాళ్ళు చూసుకుంటారు మా చిన్నమామ వాళ్ళు చూసుకు
ఓ
ఆ పాలు ఆ పాలు పని గాని ఆ గేదె కసువు పాలు పితికేది తోట్లోకి పోయేది ఇట్లాంటివి ఏంటివి నాకు చెప్పరు.
ఇంట్లో పనులన్నీ చూసుకుండేకి అయిపోతుంది
ఆ ఇంట్లో పనే సరిపోతది అయినా నా మా అత్త మా మమా మా పాపను ఒకటే బాగా చూసుకొ నువ్వు అంటారు పాపని చూస్కో మాకి ఒక్కతే ఆ పాప ఒకటే
అవునా ఇంకా చిన్న పాప
అది కాకా నాకు లీట్ గా పుట్టింది ఆ పాప మాకు సెవెన్ ఇయర్స్కి పుట్టింది.
ఓ అంత లేటా
లేటుగా మ్యారేజ్ అయినా సెవెన్ ఇయర్స్కు పుట్టింది.
ఉ
అసలు డ్య డాక్టర్ చానా అసలు నేను చూపించుకుంటంటే నీ కారని చొప్పేసిండ్రి డాక్టర్లు ఎక్కువ ఉందేమో నీకు కారు అని చెప్పిండ్రి
మళ్ళి ఏం చేశారు
ఒక రోజు మా ఇంటి నోములని నోములు అనేటివి ఉంటాయ్. నోములు కుంటారు ఆ దేవుడు ఆ అసలు నాకి ఎక్కువ ఎప్పుడు చే పట్టించుకునేేదాన్ని కాదు. ఎందుకో నాకు కావాలని కూడా ఆ రోజు ఒక ఏమో బాగా చేసుకున్నా ఇల్లా ఎప్పుడు ఇల్లు క్లీన్ అట్లు చేసుకునే దాన్ని కూడా కాదు ఏమో ఒకసారి బాగా ఫోర్ ఇయర్స్ బ్యాక్ బాగా ఇల్లంత్ క్లీన్ చేస్కొని బాగా దేవున్ని కొలిపించుకొని ఉ మర్ మేట్స్ అందరిని పిల్చ్ భోజనాలు పెట్టించినాం ఆ రోజుకు మార్నింగ్ నైటే నాకు డేట్ వచ్చింది
ఓ
చెందినా
ఆ మా మా మమ్మీ వాళ్ళ తమ్ముడికి కూడా అలాగే టెన్ ఇయర్స్ కి పుట్టారు ఆ బాబు అయితే. వాళ్ళంతాకు ఆ మ్యారేజ్ అయిన టెన్ ఇయర్స్ కి అంతకు ముందు బెంగళూరులో ఉండేవాళ్ళు వాళ్ళు, కరోనా అప్పుడు ఇప్ ఇక్కడికి వచ్చేసారు ఊరికి అంతకు ముందు బ్యంగళూరులో ఉన్న ప్రతి హాస్పిటల్ కి వెళ్లారు. ఇంకా బయట హాస్పిటల్ హాస్పిటల్ కి చాలా తిరిగారు ఇంకా అవన్నీ వదిలేసి కరోనా అప్పుడు వచ్చి ఇంట్లో ఇంకెవిమి కాదని ఏం మెడికేషన్ తీసుకోవాలా ఏం తీసుకోవాలా ఇంకా అప్ అప్పుడు ఉండి ఇంకా అప్పడు పుట్టాడు ఒక బాబు.
అది అట్లా టైమ్ అది
ఎల్కేజీ అయ్యింది ఇంక యూకేజీ చదివిపికుండా ఫస్ట్ క్లాస్ కి కేసేసారు.
టూ ఇయర్స్ పెద్దోడు ఉంటాడు
ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో పుట్టాడు
మా పాప ట్వంటీ టూ లో
ఆ ట్వంటీ వన్ సెప్టెంబర్ లో పుట్టాడు బాబు ఇప్పుడు యుకేజీ లో ఉండాలి కానీ డబుల్ ప్రమోట్ చెప్పేచ్చేసి ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వేసేసారు మొన్నే
అబ్బా కాదు మీ పిల్లోడు నా నా కూతురు కన్నా ఏడు ఎనిమిది నెలల పెద్ద పిల్లడు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ కి పోయినాడు నా కూతురు ఇంగా నర్సరీ
మ్మ్ ఏం కాదులేండి మళ్ళా డబ్బుల్ ప్రమోట్ చేయిచ్చేయండి ఓక క్లాస్ చదివిపోకుండా ఇంకో క్లాస్ కి అట్లా రెండు సార్లు చేసేసారంటే సరిపోతుంది ఇప్పుల నర్సు నర్సరీలోనే కదా బేసిక్స్ చెప్పేది నర్సరీ చదివిపించి మళ్ళా ఎల్ ఎల్ కేజీ యూకేజీ అలాంటప్పుడు డబ్బుల్ ప్రమోట్ చేపిచ్చేయండి అంటే వాళ్ళు ఎగ్జామ్ పెడతారు అనమా టా వాళ్ళు ఏం వచ్చు అని మీరు ఇంట్లోనే అవన్నీ నేర్పించేసి ఆ క్లాస్ లో చెప్పేటివి నాకు నెక్స్ట్ వాళ్ళని యేపించ్చండి ఇప్పుడు వీళ్ళకి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు యూకేజీలో జరగాల్సిందంతా వాళ్ళ మమ్మీ ఇంట్లో నేర్పచ్చేసింది
ఆహా
యూకెజీ ఏం చదవకుండా ఎగ్జామ్ ఒకటి పెట్టారు ఇంకా అదియిపోతే దాని తర్వాత ఫస్ట్ క్లాస్ లో వేసేసారు ఇప్పుడు ఇంకా అన్ని జాయిన్ అయిపోయి మొన్న వెళ్లారు ఎట్టొ ట్యాక్స్క్ నే ఎక్కువ పడకండి చేపిచ్చియేచ్చులే
నేను మా ఆయన్ని వన్ ఇయర్ నుంచి చెప్తున్నా ఏ మా ఆయన అసలు ఇప్పుడు కూడా చూడు డు స్కూల్కి ఏద్దామంటే ఇప్పుడు ఇంగా వన్ మంత్ అంటున్నాడు
ఆ వేయండి అంటే ఆ పాపకి అలవాటు అవ్వాలి కదా మళ్ళీ ఏడుస్తారు చిన్నపిల్లలు వా వాడు అయితే ఫస్ట్ లో జాయిన్ చేయగానే నర్సరీ అప్పుడు హాఫ్ హాఫ్ డే ఉండేకి కూడా వాళ్ళమ్మ ఊరు నుంచి వచ్చి తీసుకు కోని వెళ్ళేది ఇంకా స్కూల్ వన్ సో ఫుల్ డే ఉంటాయి కదా హాఫ్ డే కి రావు కదా
ఆ అది
వచ్చి తీసుకొని వెళ్లేది అలాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు పిల్లలకి ఒక టూ త్రీ మంత్స్ అన్నా అలవాటు అవ్వాలి
అవును ఆ
ఇన్ని రోజులు మనతో ఉండి మళ్ళా సడన్గా వెళ్ళిపోవాలంటే వాళ్ళకి బాధగా ఉంటాది మీకు కొంచెం
ఆ అంటే నేను హాస్టల్ కి ఏం వేయ్యడం లేదు పాపని
ఆ
నాతోని మాకు పక్కనేనా పక్కనే ఉందా స్కూల్ అక్కడే వేస్తాన్నాం
వీళ్ళు హాస్టల్ ఏం కాదు వ్యాన్ వచ్చి తీసుకొని పోతాది
వాళ్ళకు కూడా వ్యాన్ ఏ మాకి బస్సు
ఆ అదే ఆ బస్ ని వ్యాన్ అంటాం స్కూల్ స్కూల్ బస్ స్ నే వ్యాన్ అంటా
వ్యాన్ అంట్రా నేనయితే స్కూల్ బస్ ని బస్సే అంటా
మేము అంటే మాములుగా ప్లెసెస్ కి వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళెవి బస్ అంటాం అవే అర్ టీ సీ బస్ అట్లా ఉంటాయి కదా వాటిని బస్సెస్ అంటాం
ఉమ్ దిల్ వ్యాన్ వ్యాన్ టి ఉమ్ ఉమ్ ఓకే ఓకే
దాంట్లో వొచ్చి ఉమ్
ఉమ్ కొందరు ఒక్కొ చోట కొందరు కొందరు అలా మాట్లాడుతుంటారు తె
స్తరు ఇంకా లంచ్ పెట్టిచ్చేస్తది ఇంక ఈవినింగ్ వరకు ఉండేసి
ఊహు మే మేనమామ అంటే సొంతం మీ మేనమామ
ఆ సొంత మేన్మమా మా మమ్మీకి సొంత తమ్ముడు పెళ్ళైన టెన్ లెవెన్ ఇయర్స్ కి పుట్టారు వాళ్ళక్క కైతే పెళ్ళైన సిక్స్టీన్ ఇయర్స్ కి పుట్టార అనమాట అంటే మా అత్త వాళ్ళ అక్క కి ఆమె ఎయిత్ మంత్ లో ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు.
అయ్యో ఉమ్
చ్చు చాలా డబ్బ్ డబ్బులు అంటే ఖర్చు పెట్టారు పిల్లల కోసం అంటే దూరం దూరంగా వేరే స్టేట్స్ కి వేరే ప్లేసెస్ కి అట్ల వెళ్ళి ఏవేవో మెడికేషన్స్ తీసుకున్నారు అన్ని తీసుకొని ఇంకా పెళ్ళైన సిక్స్టీన్ వన్ సిక్స్
వన్ సిక్స్ ఓ
ఆ అన్ని ఇయర్స్ కి పెళ్ళైన ఇయర్స్ ఆమె ప్రగ్నెంట్ అయ్యి ఎయిత్ మంత్ కు వచ్చేసరికి ఎయిత్ మంత్ లో ఆయన చనిపోయారు ఉమ్ ఆ ఆహా యాక్సిడెంట్ అయ్యింది. జస్ట్ పెరుగు ప్యాకెట్ కోసం బయటికి వెళ్లారు చిన్న స్ట్రీట్ లోనే
ఆ
టౌన్లోన్ టౌన్ లోనే వాళ్ళు ఉండేది కాకపోతే అది చాలా చిన్న యాక్సిడెంట్ అసలు మనిషి దెబ్బలు కూడా తగలాల్సిన యాక్సి కాదు అది ఆహ దెబ్బలు తగిలాయి కాకపోతే అంటే ఇప్పుడు మనకి లారీ గుద్దేసో లేకపోతే బైకులు బైకులు గుద్దుకోనో హైవేలు జరుగు య్ గదా అంత పె పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు వీధిలో వెళ్తుంటే ఒక బర్రె ఎదురొచ్చిందంట అంటే అది ఏదో రోడ్ క్రాస్ చేస్తున్నుంది. ఈయనకి చికెట్లో కనిపిలేది ఈ నైట్ సెవెన్ కి అలాగే ఈవినింగ్ దానికి పోయి దేనికో డాష్ ఇచ్చి అక్కడ రాయి మీద్ పడే ఏమో తలకి దెబ్బ తగిలి స్పాట్ లో చనిపోయారు
ప్చ్ పాపం కదా?
ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఇంత ఖర్చు పెట్టి లాస్ట్ కి బేబీ వస్తుంది అనంగా అప్పుడు చన్
ఇప్పుడు అమెకి బాబా పాపా
బాబు
ఇట్ల ఇప్పుడు ఎన్ని ఏండ్లు
పెన్న బాబు క్
అంతే నా అయ్యో పాపం రీసెంట్గానే అయితే పాపం ప్చ్ ఆ వాళ్ళు అక్కడే సిటీ లోనే ఉన్నారా విలేజ్ కెల్
ఆ సిటీలోనే ఉన్నారు అంటే ఆ ఆమెకి అన్న ఉన్నారు అనమాట అంటే మా అత్తకి వాళ్ళు మొత్తం ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి సో వాళ్ళ ఇద్దరు వాళ అన్న ఉన్నా ఆయనికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఇంకా అక్ అక్క వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న వాళ్ళు ఉండి చూసుకుంటున్నారు అక్కని
పాపం ప్చ్ అందుకే మనం అందుకే చిటికి మాటికి కీ బయటకి పంపిచ్చడం గాని రా రా రా అని టెన్షన్ పెట్ ట్టడం గాని చేయకూడదు ఎక్కడైన పోయినోళ్ళకి ఎందుక్ టే వాళ్ళు టెన్షన్ పడతారు వదిలేసేయళి వాళ్ళని ఎప్పుడొస్తే అప్పుడు రాన్లే అని
అది అసలు ఎంతయన ఏ ఏదో ఫాస్ట్ గా ఎళ్ళి రోడ్ లో ఎళ్ళి హైవే లో ఎళ్ళి కూడా జరగలేదు ఇంక అందరు ఆయన టైం అదని చెప్ పి ఫీల్ అయి ఇంకా ఆమ ఇంకాటైమ్ లో అమె బా సెన్సిటివ్ గా ఉంటుందని ఆమెని మంచిగా చూసుకొని మళ్ళీ సిజేరియన్ చేశారు అనుకుంట బాబ కూడా బాన్నాడు
బాధ ఇంక వర్ణాతీతం సామి ఆ టైమ్ లో
ఎంత బాగా చూసుకుంటారు అంటే అంతకు ముందు కూడా ఈ సిక్స్టీన్ ఇయర్స్ లో అంటే అందరు అంటారు కదా పిల్లలు పుట్టలేదు ఆ ఫంక్షన్ కి రాకు ఈ ఫంక్షన్ కి రాక అనీ అసలు ఏ ఊర్లో పోయేది కాదు ఆవ్ అంటే ఆ సిటీలోనే ఉండిపోయింది ఎక్కడికి వెళ్లేది కాదు వాళ్ళ హస్బెండ్ బా చూసుకుంటారు ఆమెని అంటే ఇంకో హైలైట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఆమెకి సొంత మేనత్త కొడుకు
అది అందుకని అంత బా చూసుకుంటాను ఈనాడు
ఆ అంత దగ్ రిలేటివ్ అది కాక అందర్నీ వదిలేశాడు ఆయన కూడా ఆమె కోసం చాలా బా చూస్ వుంటారు చాలా ఎఫెక్షన్ ఉంటది కపుల్స్ అంటే వీల్లాగా ఉండాలి అనుకునే వాళ్ళం
ఏజస్తావ్ దేవుడు అట్లా అంత ప్రేమగా ఉన్నా దేవుడు ఓడ్చడ్ర నాయినా కొట్టుకు కుండ వాళ్ళనే వర్సే జుటీయో
అసలెంత బాగుంటారంటే ఆమెని పువ్వుల్లో పెట్ కొని చూస్తాడు ఆయన మ్ ఒకవేళ దేవుడే వచ్చి నీకు పిల్లలు కావాల హస్బెండ్ కావాలం టే మా ఆయన కావాలనే చెప్తుంటది
పిల్లని ఎందుకు ఇవ్వాలి
మ్ అదె ఆయనన్ త హోప్స్ పెట్టుకొని రేపు నా బేబీ వస్తడి ఇంకో వన్ మంత్ లో చూసుకోవచ్చు అని అన్ని కలల్ ఇగనంతర ఆ టైమ్ లో అలా అయిపోయింది అయితె పోయిప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది
కాదు
మ్ నేనొచ్చేసా ఇక ప్రభావం చాలా గారాభం చేస్తారు అందరూ
అదే కదా మరి ఇంకో అట్లా ఒక్కరే ఒక్కరు ఉంటే ఇంకా వళ్లమ్మ బాగు ఆ పిల్లోని చూసుకొని కొంచెం మర్చిపోతుంటది వాళ్ళ హస్బెండ్ ని
మ్
ముందు కూడా ఈ బాబును కూడా చా బాగా చూసుకున్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పుట్టాడుని చెప్పి తండ్రిలా అప్పుటికే వాళ్ల పిల్లల్లర్ కద వాళ పిల్లు పుట్టింది టూ థసండ్ట్వంటీ ఫైవ్ ట్వీ ఫోర్ ఎన్నింగ్ అట్ల కదా ఈద్ వీడ్ని బాలె జూస్ చూసుకునే వాళ్ళు వీళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్ గా ఉందని ఏసీ కొని పంపించారు ఇంకా అసలు అన్ని ఏ టు జెడ్ డెలివరీ కానీ మొత్తం వాళ్ళే చూసుకున్నారు వాళ్ళ అక్కే చూసిపోయింది మా అత్తకి
ఊ
ఆ పిల్లొడికి ఇంకా ఎంత గారభం అంటే మాకన్నా వాళ్ళ గారభం ఎక్కువ ఇంకా వాళ్ళకి కూడా వచ్చింది అనుకునే లోపు ఇంక అలా జరిగిపోయింది
ఉహు
ఊ
ఏదోలే పాపం బాగా ఆ పిల్లొల్లు ఒకటి బాగా వాళ్ళ మమ్మీ ఆ పిల్లొల్లు పెద్దయ్యేదాకా బాగా హెల్తీగా ఉంటే చాలు వాళ్ళ మమ్మీ లేదు
చాలా తొందరగా పెళ్లి చేసేసారు ఆమెకి సెవెంటీన్ ఇయర్స్ కో సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళ వాళ్ళన్నక వాళ్ళన్న ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ దగ్గలో ఉం మా అత్తకే ఒక థర్టీ ఉంటాయి ఆమెకు కూడా సేవెంటీన్ ఇయర్స్ కి చేసేస్
ఉ థర్టీ థర్టీ కాదులే ఆమెకుడా సుమారు తర్టీ త్రీ తర్టీ ఫోర్ ఉంటయి
ఆ ఆ
నాది టైం సరిపోయింది ఉందునా
ఆ సరే
ఆ